హే బావున్నారా ఏం చేసుతూ ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు
ఇప్పుడే తినే స వచ్చిన నువ్వేం చేస్తున్నావ్
ఆ నేను కూడా ఇందాకనే తిన్నా ఒక సెవెన్ థటీ కట్ల తినేసి పచ్చనా ఏం తిన్నావు నువ్వు ఆ ఈన్నరకి తినేస్త ాము ఇంకా
ఇంకా మళ్ళీ లే్ట్ గా తింటే ఫుడ్ అరగ ఆ లోపల ఫుడ్ అరగదు కదా అందుకనేసి తొందరగా తినేస్తా
ఆ
ఆ నువ్వు లేట్గా తింటావా
సవాను ననది ఈ రోజు కొంచెం తొందరగా తిన్నా
ఆ అవునా ఏం తిన్నావు నువ్వు
ఇంకా మ మాకు ఉ పెట్న్నారు అన్నం ఇంగ రసం చేస్ ఆ అదప్పుడు రొటన్ ఆ రసం రసం
ఆ
ఆ ఇంకా అం
అద్
ఆ మాకి చేసింద మాకి ఉల్లగడ్డ బీన్స్ తాలింపు చేసినారు మాకి ఒక చట్నీ చేన్నారు ఇంకా రోజ్ జు రాసం మామూలుగానే ఉంటది
అ
ఇంకా అంతీ మొన్న ఇన్ టికేళ్ళేసి వచ్చిన నేను ఇంకా పొడి తెచ్ కున్నా ఆ ప్పోడితో తినేష్ిన
కుడిీ
ఇంకా హాస్ అంటే చెనకాయలు ఉంటాయి కదా శనక్కయల పొడి మేము అట్లా అంటాము చెన క్కయల్ని వాటిని వేయించి మళ్ళీ పొడి చేస్తాం వాట్ ట్నీ కారం పొడి తెల్వయ అందుకేసి
చేస్తారా
ఆహా లేదు నార్మల్గా మనకి లోపల పప్పులు ఉంటాయి కదా ఆ పప్పుల్ని ఏం చి దాని తర్వాత పొడి చేస్తాం మా అమ్మ మిక్సీ కేకోకుండా రోట్లో దాంచుతుంది
ఆ మేమే పండిస్తాము
హు ఆ
మేము ఇం
అవునురు అనా హల్ది కూడా అన్ తారు కదా
ఆ ఆ అవును మా నాన్న తినడన్నమాట అంటే మిక్సీకేస్తే అట్లా న నచ్చదు మా ఇంట్లో కాబట్టి ఇంకా మా అమ్మ దంచుతుంది ఇంకా రోట్లో ఆ చాలా బాగుంటు చెట్నీలు అందు కిమో ఆ అవును ఇంకా ఏవన్నా చట్నీలు అందుకు చేసుకున్న కారం అట్లా ఉంటుంది కదా పచ్చిమిరపకాయల కారం ఎండు మిరపకాయల కారం అట్లా వంత కూడా రోడ్ లోనే చేసుకుంటా టాం మేము
అవును హ్మ్ మీ కొచ్చార
ఆ వచ్చు నాకు
ఇంటికి పోయే
మేమైతే హోలిగా కదా బాళ్ళు వెళ్దాం ఖచ్చితంగా రోట్ లోనే రుబు తుంది మైనా కూడా అవి రోట్లో రుబతే టే
అవును
కానీ ఇం అవ్వ రోట్లో రుబి వేస్తుంది అవ్వ ఇంకా అన్ని మిక్సీకే యేసేస్త ఇస్తాం ఇంకా మా అమ్మ టైమే పట్టేస్తాం
ఆ
ఉ
మా వాళ్ళు కూడా అంత ఇంటి దగ్గర అవి రుబ్బేకి పెద్దది గుండు ఉంటుంది కదా దుబ్బగుంటదది గుండు దాంట్లో రుబ్బు తారు
తెలుసు తెలుసు
అది రోట్ లో పెట్టి ఆ ఆ గుండుతో రుబ్బుతారు
మా అ అవ్వ వాళ్ళ ఇది ఇంకా నార్మల్ గా పెద్ద రోలు ఆ అయిపోతుంది ఇం మాది చిన్నగుండు మా అవ్వ వాళ్ళ ఊరు దగ్గర అయితే పెద్దది ఉంటుందన్నమాట రోలు పండగలకి అందుకే ఇప్పుడు మామూలుగా మనము ఇట్లా ఓలి గలు చేసుకున్నా వడలు కూడా చేసుకుంటాం కదా ఇంకా
వడలు కూడా చేసుకుంటాం బాగుం
పెద్ద పెద్ద వాట్ ఆ దానికి పె ద్ద కట్టు ఉంటుంది ఆ కట్టటుకి పెద్ద గుండు గుండుకి బొక్కుం టుంది ఆ బొక్కలకి ఆ టికి తాగిలి చేస్ స్తారా ఇంకా అది పట్టుకొని రుబ్బతా ఉంటారు అది మొన్న అయితే మా అవ్వ కాల్
బాగుంటుంది అట్లాయితే లేదా మరి కాల్ కి అ
అంటే ఇంకా ఆమె ముసలమే కద ఇంకా కొంచెం బాగా ఆమెకి ముందే మోకాలు నొప్పులు అందుకునిండా
హ్మ్
ఇంకా అది కొంచం కొంచెం పెద్దగానే అయ్యిండ
ఆ కష్టం కదా ముసిలి వాళ్ళకి ఇప్పుడు అవన్నీ అట్లా పడితేే చేస్కుం .
ఆ అవును అవి మానేకి కూడా చానా టైం పడుతుంది వాళ్ళకి
ఆ అవును
మీరు మేము ఇవి బెల్లం వడలు కూడా చేసుకుంటాము బెల్లంవి
మేము బెల్లం వడలు ఏం చేసుకోము బెల్లంవి ఎట్లా చే స్తారు మీరు
అంటే బ్యాళ్లు ఉంటాయి కదా మనము నార్మల్గా ఆ ఇవి కారం వడలకి ఇవి అల్లము అవి వేస్తాం కదా దాని బదులు ఉ ఊర్కె బెల్లం ఒకటే వేస్తాం అవేసి రుబ్బి ఇంకా అవి మామూలుగా వడలు ఎట్లేస్తామో అట్లా ఆ ఆ బ్యాళ్లు ఇదొ. ఒకటి బెల్లమేసి చేస్. సమంతె
ఆ మీరు ఏం చేస్. కోరా అవి.
మేమవేం చె కా బెల్లం పూర్ణం రుబ్బింటాం ఆ పూర్ణాన్ని చిన్న చిన్న.
ఆ అ.
పిండి ఉంటుంది కద దోశ పిండిద్లొ కేసి దాన్ని తేలేస్ టం టి. మంచిగా దాంతో బొక్క పెట్కోని. ఏస్కొ అసలాగ్
ఆ మేము అట్లేం చేస్కోము నార్ మామూల్గా చపాతి పిండింటుంది కదా వాటిని రుద్దేసి వాటి లోపల మా. సైడెట్లంటె పల్చాంగేం చెయ్రు చాన ఎక్కువ పూర్ణం పెట్టేస్. రా అవి ఇంక బాగా. పెట్టేసి దాన్ని నూనెలొ యేసి కాలుస్తారు.
మూల్లో ఏసి
ఆ మామూల్గ పూరీలెట్ల కాలుస్తాము అట్ల. అట్ల కాలుస్తారు.
చానా బాంటుంది .
ఆ నాకి అసలు నచ్చవు అందంద పూర్ణం పెట్టేస్తే ఇంక. పై దోటి తినేసి పైనుండేది చప్. పాతీది గ లోపల్ది పూర్ణం అట్లె పెట్టేస్త.
నాక్కూడ నచ్చద్ మావ్వై యి చానా చల్పాగా చే .
ఆ
ఉ బా
ఉమ్ అట్ల చల్పాంగుంటె తినబుద్దైతుంది.
ఔన్ చేచ్చె తిన్కున్ ధా పోయినప్పుడు. కష్టపడి.
ఆ ఇంటికి పోయినప్పుడు. చేస్తా నేను, రుబ్బడర్ రుబ్బను అవ. వందనాకీ కావునా. మామ్మా, రుబ్బేస్తుంది ఒక. ఒకవేళ, ఇంకా మైదా తో కదా చేయాల్సి. హిందీ. కన్, నాకి రాదు. చేసేకి, అంటా అన్న. నాకేం నోపుల లేవు.
ఏమౌనికి.
వెళ్లనికి కాలేదు. కదా.
ఒ అ ఇ ఈ ఆ అవును.
ఆహా, లేదు నాక. ఇంకా. ఇప్పుడే ఏం కాలేదు, ఒకవేళ అయితే చెప్తాను నీకు. అప్పుడు వోద్దు మా ఊరికి అందుకు. ఆ ఇంకా, ఏమి. నీకు వచ్చా ఏమైనా వంట? తెల్వెందుకు.
ఆ నాకొచ్చు.
పోతాము మేమ్, పోయేది ఏమి ఉండదు. ఏమొచ్చు నీకు చేస్. తవా ఆన్ని బాగా?
నేనైతే జున్ను పాలతో జున్ను చే సినా. అదైతే ఎంత బా గుంధో. చింగర్చాప్
ఓ
పైకి పోయింది. చాలా అంటే చాలా. బాఉంది.
మా ఫ్రెండ్ ఒక పాప ఉంటుంది, ఆ బాబా కూడా ఎప్పుడు అంతే! ఆ జున్ను కేక్ జేస్నా? జున్ను కేక్ చేసా అని చెప్తానే ఉంటుంది, ఆ పాప. అసలు కొంచెం కూడా సెన్సే ఉండదు? ఆ. బాబ్ కి.
ఇంక బా బా, ఎన్ని సార్లు చెప్పింటారో? నేర్చుకుంటున్నా
అంటే, ఆవబాల ఒకటే వచ్చు కాబట్ట. ఇంక పది, పది చూపిస్తా. నేను చేస. స్నా నేను చేసినా అని ఇంకా వాగుతానే ఉంటుంది ఆ పాప
ఆ మా ఫ్రెండ్ కూడా అంతె పాప
ఆ
బెల్లం గప్పయినా అవి చాలా బాగునై బాగావచ్చింది టి టెస్ట్ అయితే టెస్ట్ చేయలేదు కాబట్టి తెలియదు మాకి పోయినాయి అవి
ఆ బాని చేసి నుంటుంది లే ఆపాప
ఈ బాలలు ఫస్ట్ బాగుం చూస్తే కి ఈసారి మంచిగ చేసి తీసుకొని రా అని చెప్ చెప్నం హు
చే చేస్తుంది లే ఖచ్చితంగా బానే చేసింటుంది
ఆ
సరే మరి బాయ్
బాయ్
ఆ